హలో హాయ్ బాన్నారండి
బాగన్నామండి మీరు బాన్నారా
ఆ బాగున్నాం టిఫిన్ చేసారా అండి
ఆ చేసినామండి మీరు చేసి ర్రా ఆ పిల్లలు ఎలా ఉన్నారు బాన్నారా
ఆ బాన్నారండి ఒక చిన్న విషయం అడుగుదామని ఫోన్ చేశాను మీరు మొన్న మెదకెళ్ళారంట కదండి
అవునండి ఎలినము
అంటే ఆ ట్రిప్కి ఎంత అమౌంట్ పడింది బడ్జెట్ ఎంత అవు
అవునా అయి అట్లానా అయితే మేము వె పిలుసుకొనెళ్ళినాంమండి నల్గొండ నుంచి త్రీ థౌజండ్ అట్లా అయింది అనమాట
ఓ కే అంటే మీ ఫ్యామిలీనే వెళ్ళారండి, ఇంకా అందరు కలిసి
మమ్మీ వాళ్ళు కలిసి వెళ్ళినాము త్రీ థౌసేండ్ అయింది అంతే.
ఓకేఓహో ఓన్ ఓన్ వెహికిల్ కాబట్టి తక్కువ కాస్ట్ పడింది అనుకుంటాను ఓకే అంటే ఫుడ్ ఏమన్నా ఫెసిలిటీస్ ఉన్నాయా అండి లేక్
అ మన ఆహ మనమే మనమే తీసుకెళ్ళి మేమే తీసుకెళ్ళాము. కానీ అక్కడ ఉంటది హోటల్స్ ఉంటాయి కాని, మనము ఇంటిఫుడ్ అయితే బాంటది కదండి అని.
ఓకే ఓకే అండి చర్చి టైమింగ్స్ ఏమా నైట్ టే ఉన్నాయి.
అంటే అంటే త్రీ ఉంటే అం డేట్ మార్నింగ్ ఉంటుంది మళ్ళ టెన్ నుంచి ఉంటది మళ్ళ ఆఫ్టర్నూన్ కూడా ఉంటదండి చర్చ్ టైమింగ్ త్రీ టైమ్స్ ఉంటది డైలీ టూ ఉంటది సిక్స్ ఓ క్లాక్ కూడా
ఓహో అదే మేము. పిల్లలు వెళ్దామంటుంటే. వెళ్దామని అనుకుంటన్నాము.
ఆహా వె ఆగు ఆ వెళ్ళిరండి బాగుంటది పెద్దగా ఉ
క్లాసిక్ స్వీట్స్ ఏమన్నా తీసుకెళ్లరా.
మేమా అండి పూరి తీసుకెళ్ళినము అలాగే పులిహోర కూడా తీసుకోనివెళ్ళినాము అండి.
హా అంటే నాన్ వెజ్ అలో చే స్తరగా
ఆ అట్లే ఏం ఉండదు అట్లే ఏం ఉండదు తీసుకెళ్ళొచ్చు చికెన్ కూడా తీసుకెళ్ళాం ఆలుగడ్డ ఫ్రై చికెన్ కూడా తీసు కెళ్ళ కొంచం ఆయిల్ రైస్ వండుకోని తీసు తిన్నాము అండీ ఎల్లో చెప్పాలలే ఆ ఉంటే ఆ కొనుకోవచ్చు అన్నీ అంటే బైబిల్స్ ఉంటాయి. బ్యాంగిల్స్ ఏదంటే అవి ఉంటాయి. అక్కడ స్టాక్స్ పెట్టింటాయి. వాళ్ళు తీసుకోవచ్చు మనం ఫుడ్ తినాలంటే హోటల్స్ కూడా ఉంటాయండి. పక్కన
ఓకే ఇది వెహికల్ పార్కింగ్ అదంతా ప్రాబ్ ప్రాబ్లం ఏం ఉం
ఆ ఏం ఉండదు. ఇది ఏం ఉండదు. అక్కడ ఉంటాది పెట్టుకోవచ్చు ఏం ప్రాబ్లం ఉండదు. ప్రాబ్లం ఏముండదు ఆ ఎప్పుడు వెళ్ళినా బాగుంటదండి. పర్లేదు అట్లా. ఏ సీజన్ని ఉండది అక్కడ చర్చి ప్రతి సండే ఉంటది కదా
ఆహా మార్నింగ్ ఇంగ్ అయితే అంటే ఏ సెక్షన్
అంటే మనం ఇప్పుడు ఆ టెన్ నుంచి బాగుంటదండి అంత చాలా మంది వస్తు మార్నింగ్ అంటే కొంతమంది వస్తుండొచ్చులేగాని టెన్ నుంచి అయితే ఇంకెక్కువ మంది వస్తారు బాగుంటది
ఓకే అండి అదే అడుగుదాం ఆహా అదే అడుగుదాం అని ఇంకెక్కడ కాన్ని వెళ్లాండి ఏమని అనుకుంటన్నారా మళ్ళీ సమ్మర్ లో
ఆ లే అండి పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి కదా ఇంకా ఆలోచించలేదు అనుకుంటే అప్పుడు చెప్తాంలేండి మీకు
ఓకే అదే పిల్లలు ఎక్కడికి ఎల్లా మ అని అనుకుంటున్నావు ఎక్కడికైనా
ఆహా అయితే ఎలిరా నిమ్ అవునమ్దక అయితే మంచి చూండి
ఇంకా దగ్ దగ్గర ఏమన్నా ఉన్నాయా అండి
ఖిల్లా ఆహా అక్క ఆహ మెదక్ అక్కడ అక్కడిక వెళ్ళినాక అక్కడ ఖిల్లా ఉంటది ఒకటి గుట్ట అది కూడా చూసి రావచ్చు బాగుంటది
అంటే చాలా ఉంటందండి లెంత్ ఎక్క ఎక్కడానికి అట్లా దూరం
ఉంటది కిల్లా అదే పెద్ద దన్నమాట అక్కడ పోయి మెదకు చర్చి చూసుకుని అది కూడా ఎలక్కి రావచ్చు పాతకాలంన్నప్పుడు రాజులది అవును ఉన్ ఉన్ ఆ మీ మ్యూజియం లేదండి పార్క్ ఉంటంది పార్క్ ఉంటంది అక్కడ
పార్ కుడుంద అంటే మొత్తం ఎ అంత వరకు సమయం పడుతుండొచ్చు
అంటే ఒక డే ఆ డే మొత్తం అయితదండి ఇప్పుడు చర్చిలో ఒక టూ త్రీ అవర్స్ ఉండి మనం లంచ్ చేసుకొని ఈ మళ్ళీ పార్క్ ఆడ చూడడానికి వెళ్తే సరిపోతది డే ఒక సెవెన్ ఎయిట్ అవర్స్ సరిపోతుంది డే అయితే మంచిగా ఉంటది.
అంటే పిల్లలు
ఇక్కడ ఫోర్ కెళ్ళాలి ఫోర్ ఫైవ్ కెళ్తే మళ్ళీ నైట్ టెన్ వరకు మనం ఇన్ చేర్కోవచ్చు
ఓకే అదే పిల్లలు మళ్ళీ అలసిపోకుండా మనం ఏదైనా ముందే కరెక్ట్ గా ప్రణాళిక చేసుకొని వెళ్ తే బాగుంటందని అని ఆలోచన ఇంకా అదే లోకల్లో ఎక్కడికైనా వెళ్ళిరా అండి. ద్గర చట్టుపక్క
ఇక్కడ మేమి నల్గొండలనా
ఆ
ఆ ఇక్కడ ఏముందండి మున్సిపల్ పార్క్ ఒకటి ఉంటది అంతే ఇక్కడ ఏం ఉండదు మళ్ళీ చర్చ్ ఉంటది మేరీ మాతది. ఎళ్తే అప్పుడు మాస్ ఉన్నప్పుడు ఎళ్తాం ఇక్కడ అంతే నల్గొండలో ఎక్కువ ఏం లేదు కానీ ఒకటి ఓ ఓ ఉదే సముద్రం ఉంటదండి ఇక్కడ పాన్గల్ దగ్గర
ఆహా
పోయి అక్కడ కూడా చూసివస్తాం అక్కడ దేవాలయం కూడా ఉంటు
అయితే ఫుడ్ అయితే మొత్తం జర్నీ అట్లా వెళ్తే ఏం ప్రాబ్లం ఉండదు ద
ఆ ఏ ఉండదు ఆ ఫుడ్ తీసుకపోతే ఏ ప్రాబ్లం ఉండదు
ఓకే అక్కడ కూర్చుని తినడానికి అంత అంత కూడా
ఆ ఉంటది ఉంటదండి ఉంటది ఏ ప్రాబ్లం ఉండదు
అదే అదే ఒకసారి ఇట్లా ఇంకో మా ఫ్రెండ్ కూడా ఇంకొ ఒక అమ్మాయి కూడా వెళ్ళారంట వాళ్ళకి ఫ్యామిలీ అదే వాళ్ళకు కాల్ చేసాను మీకు కూడా ఒకసారి కాల్ చేసి కను
ఆ ఏం లే ఆ మంచిగా ఉంటదండి వెళ్లొచ్చు చర్చి దగ్గర వెళ్లి ఉంటే బాగుంటాయి ప్రేస్లు కూడా బాగుంటాయి
అదే ఆ చేస్తామా ఇప్పుడు రేపు హాలిడేస్ ఉంటాయి కదా అప్పుడు వెళ్దాం అనుకుంటున్నాం పిల్లల్ని తీసుకొని పిల్లలు ఎప్పుడు ఎక్కడికైనా వెళ్దామా అది ఇదని అంటుంటే అందుకోసం అని అడిగాడు ఓకే
వెళ్లి రండి మీరు ఏదన్నా ఉంటే మళ్ళ కాల్ చేయరాదండి
ఓకే థ్యాంక్ యూ అండి ఇన్ఫర్మేషన్స్ కి బాయ్